విన్నా
అవునా
కరెక్ట్ గా అయ్యింది
రోజ్ కొక జాము ఇస్తాంటే ఆ ఇన్స్పిరేషన్ తీసుకోలని అన్నడు
ఓ మై గాడ్
మాట్లానప్పుడు నాతో పదాడికిస్తాం మూస్కొని ఎం బి బి ఎస్ అయితుంది మళ్ళీ తర్వాత ఆమె బ్రిటిస్ట్ ఉమెన్ గదా హ్మ్ మళ్ళీ మీకు జొప్పిన విషయాలు మ్మ్ మ్మ్ కొంత మంది ఏమనుకుంటారు అసలు వాళ్ళు ఎన్ని పనులు చేత్తన్రో మనకే అర్థంకాదు ఆమె టాపర్ అంట కదా కాలేజ్ లో అయిసా హలో హలో ఒకసారి కాల్ చేస్తా మాట్లాడు హలో
ఆ వై
టాక్న వాట్ యు ఆర్ డూయింగ్ హాయ్ హాయ్ హలో
ఆ ఏం చేస్తుంటరు మీరు
ఏం లేదు నేను జాబ్ చేస్తాను మొన్ననే బీటెక్ అయి
అవునా గ్రేట్ అండి నేను ఐ ఇల్ కాంటాక్ట్ పెడతాండి మేము అవునుండి నేను అర్క్టెక్నీ
ఆ
ఆర్కిటెక్ని
ఆ హా అవునా నైస్ నైస్ నైస్ జాబ్ అసలు నిజంగా
ఆ తిన్నానండి ఇప్పుడే ఫస్ట్ అన్నం ఏస్ కున్నా మల్లెందుకో తినబుద్ దిగలేదు పడేసి మళ్ళి వేసుకొని దిన్నా
అవునా ఏం కర్రీ
మాది బెండకాయ అండి
నా
హ్మ్
మాది గూడా ఇవాళ బ్రింజల్ కర్రీ ఈయ కొంచెం దిన్నా ఆ
ఇంకో సాలరీ ఎంత అండి మీకు
నాకు ఒక సిక్టీ కే వస్తాయ్
హ్మ్ హు ఓ మీరు మ్యారేజ్ అయి బాగా ఏజ్రూ తీతుల మీరు
ఏ లేదు లేదు నాకు
మరి మరి మొన్ననే బీటెక్ అయిపోయింది అంటాంది బ్రెస్ ఇస్తానా
అదే అంటున్న మొన్ననే ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయి బీ టికెట్ ఏంది ఇప్పుడు జాబ్ చేస్తున్నా నేను మొన్ననే ట్వంటీ ఫోర్ పడై నాకు ఆ ఆ
ఈ రోజే చూసోచాను ఎలా ప్లానింగ్ చేయాల
మా ఇల్లు గూడా మీకే ఇస్తాం అసలు కాంట్రాక్ట్ కే
ఓకే అసలు మచ్
ఆ మేము గుడా ఇక్కడ హైదరాబద్ లో పెడదాం అనుకుంటానం పక్కనే కేస్
ఓకే అండి తప్పకుండా చేస్తా మీరు అనుకున్న దానికంటె క్కువే చేస్
మంచి అస్థటిక్ గా బిల్డ్ చేయాలి మా హౌస్
ఓకే అండి డి యాస్ స్థాటిగ్గా చేస్తానండి అసలు ఇల్లు ఎట్లుంటదంటే వాటికి గోడలు ఉండయండి ఇక అట్లా కడతా
త్తం ఇగ ఆహా రెక్కలే అన్నట్టు ఇగ అట్లెయితే కూలిపోతె ఎట్లా
లేదండి ఇప్పుడు ఇల్లులు ఎ క్కడైనా ఒక్క ప్లేస్ లోనే ఉంటాయి కానీ నేను కడితే మాత్రం మీరు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు
ఆ అట్లొద్దు అట్లొద్దు ఒక ఉంటే వెళ్ళలా
అయ్యో మీరు నా గురించి ఎక్కువ ఆలోచించారండి నేను బొమ్మరిల్లులు కడు
అంత పెద్ద ఇళ్ళులు కట్టాలిగాని ఒక క్కడినే కడితే బావుంటదండి వేరెక్కడ తీసుకుపోయేలాగ వద్దు మాకు ఫ్లైయింగ్ హౌసెస్ ఏం వద్దు ల్యాండ్ మీద హౌజెస్ క్కడిదే చాలండి
ఇసు మీ కు కావాలనుకున్నప్పుడు పైన రెక్కలు పెడతా అదెళ్ కాఫ్టర్ లాగా తిరు
ఏ అట్లొద్దు మీరు కూడా అట్లనే ఉ కదాండి
మాది అన్ని విధాలుగా ఉంటదండి
లే లేప లేపస్కపోతర
అవునండి ఇప్పుడు నువ్ హాస్టల్ కెళ్ళిన ఇప్పుడు మా కాలేజ్ ఇక్కడ కదా మా ఇల్లు దూరం ఉంటది కదా నాకుండ బుద్ది కాదు హాస్టల్లో అప్ ఇప్పుడు మా ఇంటికి రెక్కలు పెడతా అది ఎగురుకుంటూ ఇక్కడ వరకు వస్తది
అవునా నైస్ నైస్ మంచి ప్లానింగ్ అసలు మీది మంచి మంచి ఆర్కిటెక్చర్ అసలు మంచి కాలేజీ లో చదివినట్టున్నారు అందుకే ఇట్ ఇట్లా బాంది
అవునండి కాలేజ్కి ఎళ్ళలేనండి నేను సెల్ఫ్ గా చదువుకుంటున్నా
అవునా స్పేస్ లో కూడా చదువుకుంటారండి స్పేస్ లో ఆల్రెడీ బిల్డ్ చేసిండ్ర అండి
ఆహా సెల్ఫ్ ప్పుద నా సొంతంగా నేను చదువు
ఆహా ఇక్కడయితే డిస్టర్బ్ అయితదని అక్కడికి పోయి సెల్ఫ్ చదువుకున్నారా అండి
కాలేజ్ లో ఏముందండి అసలు ఏం చెప్పరు సెల్ఫ్ లో అయితే అన్ని చదువుకున్నా నేను
ఆ అది కూడా నిజమే అండి ఈ కాలేజ్ లో ఉత్తగా ఏదో కూడా చెప్తా ఉంటరు
ఆ అవునండి ఎస్ సోది ఎప్పుడు చెప్తారు
ఒకే ఒకే ఇంకా మరి ఎప్పుడైపోయింది మీ ఆర్కిటెక్చర్ స్టడీస్.
నాది టూ థౌజండ్ టూ లోనే అయిపోయిందండి
అవునా మీర్ నాకన్న చాలా పెద్దవాళ్ళు అయితే
అవునండి అందుకే ఇంత అప్డేట్గా ఉన్నాను లేసి ఉంటే ఇప్పుడిప్పుడే బిగినర్గా నేను అవన్నీ చేయలేకపోతుండే అసలు
అవున అవును కరెక్టే యేం మేము అక్కడ మ్మ్. విల్లాస్ తీసుకున్నాం ఇగ ఇక్కడ హైదరాబాద్
లెక్కలు పెట్టాలా అండి వాటికి కూడా
ఏ వద్దు అండి మేము ల్యాం మిన్నే ఉంటాం మాకేం స్ పేస్ మీద వద్దండి ఇల్లు మేము అక్కడ గొనుక్కోలేదు ఇంకా
ఓకే అండి
అందుకే ఇగ ఇక్కడే కట్టీయండి కొంచెం బాల్ లేదు దాన్నే సరి జేపిద్దాం మన కుంటాన్నాం మేమియా
ఓకే అండి తప్పకుండా జూస్తా మీరు నాకు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి
ఆ పక్క పక్క టూ బిహెచ్కే చాలండి మాకు ఇగ
ఓకే అండి
పేరెంట్స్ అది ఇదని ఉంటారు అంతే ఇగ
ఓకే అండి
హ్మ్ హ్మ్ ఇంకా మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా
ఆ ఉన్నారండి ఒక అక్కయ్య ఒక అన్నయ్య ఉన్నారు
అవునా పెళ్లయిపోయింది అనుకుంటా
ఆ మా అన్నయ్య బా నే చవ్వలేదు వాకే ఏదైది
అవునా అవునే మీ పేరెంట్స్ ఎట్లున్నరు బాన్నారా
ఆ బానే ఉన్నారండీ
అవునా
నేను ఇల్లులకే గాదు మనుషులగ్గూడా ఫ్యాన్లు బెడతా అండి
అవునా మా ఇంట్లో వాళ్ళ కొద్ తు లేండి ఇగా
మీకి వెట్టల్లా అండి
ఏ వద్దు వొద్దండి నేను ఎక్కడికి ఫ్లై చెయ్యట్లేనా చేయ్యట్లే నేను ఓన్లీ ఆఫీస్ కి కాలేజ్ కి ఎళ్తా తె
అవునా ఓకే అండి
ఇంగా
చెప్పండి
మీరు కూడా ఒక్కరేం టరామరి
ఆ ఒక్కదాన్నే అండి లేదండి మాకు రెండు ఇల్లులు ఉంటే ఒకదానికి ఫ్యాన్ పెట్టిచ్చి. ఇక్కడికి తెప్పించుకున్నా ఒకటే మా ఊర్లో ఉంది
ఆహా అవునా ఆ మేము కూడా వేరే దగ్గర ఉంటారు మా పేరెంట్స్ నేను మాత్రం ఇక్కడ ఉంటున్నా జాబ్ కోసం అనేసి.
అవునా
ఆ అవునా ఇంకా మరి
హ్మ్ ఏం క్రరీ చేసుకున్నారు ఇవాళ
నేను ఇవాల ఎగ్ కర్రీ చేసుకున్నాం ఎగ్ కర్రీ చేసుకున్నా నేను ఇవాళ
ఆహ్ వంటలు వచ్చాండి మీకు కొ
ఆ వచ్చండి నేర్చు ఉన్నాయి గా ఇట్లాంటి టైం యుజ్ అయితదని
హా
ఆ ఇంకా
చికెన్ బిర్యానీ జేస్తారా అండి
ఇంకా ఇగ నేను గూడా రెస్ట్ దీసుకోవాలి ఇగ మార్నింగ్ నుంచి టియో జాబ్ కెళ్ళొచ్చినా ఇగా కొంచెం రెస్ట్ దీసుకోవాలి ఇగ నేను గూడా ఇగ
అదే టైడ్ అయితారు గదా అంద
ఏ వొద్దోద్దు మా ఇన్ ట్లో ఏసీ ఉందిలెండి
హ్మ్ హు
హ్మ్ ఓకే అండి మరి నేను డ్రెస్ తీసుకున్ డై గా
ఆ ఓకే అండి బాయ్